హలో ఆ చెప్పండి
గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా అండి
ఇరవైన్నారు
ఆ చెప్పండి
ఈ మధ్య వాషింగ్ మిషిన్ పని చేయట్లేదండి
ఆ అవునండి ఎందుకండి
ఏమో అండి దధర్ లోపల వీలుంటది కదండీ
అవునునవును
ఇరిగిపోయింది
మరి ఎలా చేస్తున్నరాండి ఇప్పుడు
ఏముందండి పూర్వకాలంలో మనం పాతకాల పద్ధతినే ఫాలో అవ్వాలి ఉతుకుతాం కదం
అవునవును అవునండి మరి వాషింగ్ మిషిన్ లేకపోతే చాలా కష్టంమైతు దదా
అవునండి కాకపోతే మనం వాషింగ్ మిషిన్ యూస్ చేసే కన్నా దీనికే లాభాలు ఎక్కువ ఉన్నాయి కదా
అవునండి కాకపోతే మనకి ఎక్కువ ఇబ్బంది కూడా అవుతుది కదా అండి వ
అవునండి అదే నిజం కాకపోతే
వాషింగ్ మిషిన్ వచ్చినాక వాస్మి న్లో అయితేనే బావున్ తది మనకి పనులు కూడా ఎక్కువ తొందరగా అయిపోతాయి
అవునండి అందరం ఇప్పుడు బిజీ బిజీ ఉన్న వాతావరణంలో ఎక్కువ పనులు స్పీడ్ గా అవడానికే చూస్ ఉంటారు కదా
అవునవును అదే వా వాషింగ్ మిషిన్ అయితే తొందర గా పనై పోతది ఆ మనకి ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు
అవునండి అదే మనం పూర్వకాలం పద్ధతి అనుకోండి లేట్ ఐతది ఇలాంటి చేయి నొప్పులు కాళ్ళ నొప్పులు మల్లి దేనికో అది అది నడుం ఇట్లా అంటూ వస్తూ దాన్ని గమనించారా దీ కాలం పద్దదు కన్ను ఓర్వా కాలం పద్ద ముందే బావుండేది
ఆ అవునవును
ఎక్సర్సైజ్ లాగ జరిగేది ఇప్పుడే ముందనీ ఆ అన్ని యంత్రాలతో తయారైనవే కదా మనం మనుషులం బద్దకస్తులు అయిపోయాము
ఆ అంతా ఇప్పుడు ఎంటంటే అన్ని చేసినవే దొరుకుతున్నాయి అని అలా సున్నితంగా అయిపోతుంది మొత్తం
హమ్ అవునండి
కానీ పూర్వకాలం కంటే ఈ పూర్వకాలంని పూర్వ కాలమే ఆ చెప్పాలంటే
ఆలోచనలు వేరు కదండి
అవునండి ఆ ఇప్పుడంతా పూర్వకాలంలో ఉన్నట్టు అసలు మారిపోయింది మ తమ
అవునండి
ఇప్పుడు అప్పుడంటే మిషన్లు లేవు వాషింగ్ మిషన్ లేవు ఏమి ఇప్పుడు అంటే అన్ని వచ్చసినాయి వాషింగ్ మిషన్ వచ్చ అ నచ్చాయి పని తక్కువ ఏందంటే ఇప్పుడు అండి ఇప్పుడైతే
అవునండి
పని తక్కువ అన్ని మిషన్లు వచ్చేసరికి ఇంకా మనకి బద్దకాల ఎకువపో ఏ పని చేయ
అంతే అడి ఇప్పుడు పిండి రుబ్బుడు మన వాష గ్రైండర్ అంటూ బట్టల ద వాష మిషన్ంట ఇట్లా వివిధ రకాలైన యంత్రాలన్నీ వస్తూనే ఉంటా ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ పూర్వకాలం లే మంచి అండి
అవునండి
వాతావరణాం కూడా వాళ్ళకి అనుకూలించేటట్టుగా ఉంటుంది వాళ్ళకన్ని అనుకులంగా ఉంట గని అలానే అంట
ఇప్పుడు ఏంటంటే అన్ని అనుకూలనే పని తక్కువా అని ఉంది కానీ అప్పుడ్ది అప్పుడే ఇప్పుడ్ది ఇప్పుడే ఉంది
అవునండి మనం కూడా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి గానీ ఫ్యూచర్ జనరేషన్ క ఇవన్నీ తగవండి వాళ్ళకైతే త్వర త్వరగా అయిపోవాలి ఏ పనిలైనా సెకండ్స్ లో అయిపోవాలి కానీ ఓపిక్ గా పేషెన్స్ అంటూ ఎవరూ ఉండరు
అవునవును ఆ
ప్రతిదానికి చిటికి మాటికి గొడవలు వేదాంతాల అని అవని ఇవని ఈ ఫాస్ట్ జనరేషన్ కి ఇవన్నీ కామన్ అయిపోతుది అలాగె ఈ మిష్ ఇల్లు కుడా అలానే అవుతున్నాయి ఈ రిపేర్ ఇదా నీ వాయిస్ ఏ మిషనేమో ఏం చేయాలో తెలియదండ లేదు ఇప్పుడు ఇది పాడైపోతే మనం కొత్తగా తీసుకోవాలి లేదంటే రిపేర్ ఇ ఉన్న డబ్బులు మళ్ళీ ఎక్కువ అవుతాయి దానికి డబల్ రేట్ అవుంది
దా అవును
ఇప్పుడు మనమ్ ఇది తీసుకోవాల లేదంటే కొత్త తీసుకోవాలా అండి వాషింగ్ మిషిన్ ఇది పగిలిపోయింది ఏం చెయాలి
ఇది పగిలిపోయింది అంటే ఇంకా కొత్తది తీసుకోవాల్సిందే ఇంక మనకి ఏది చేయడానికి అవ్వదు అంటే ఇక కొత్త తీసుకోవల్ ఏదనా అవుతది అంటే అంటే ఇంక ఏదన్నా చేపించుకొని మళ్ళీ దాన్నే వాడుకోవాలి తప్ప ఇంగా ఏది అవ్వదండి కొత్తది ఇగ తీసుకోవాలి అయిన ఇప్పుడు కొత్తది తీసుకోవాలన్నా కూడా చానా ఉంది
రే అవునండి రేట్లు పెరిగిపోయినా చలే అవి ఇవి అన్ దో ఇ మధ్య ఖర్చులు ఎక్కువయి జరుగుతా
అదే రేట్లు ఎక్కువ ఉండడం వల్లా ఉన్నోళ్లు ఉంటరు పేదవాళ్ళు ఉంటారు కదా కొనన్ని వాళ్ళు ఉంటారు కోనేటోళ్లు ఉంటారు
అవునండి ప్రతి ఒక్కలికి అనుకూలంగా ఉండదు కదా తంది ఏదైనా తర్బలేష్ ట్ అండి ఏదైనా సరే ఇప్పుడు ఉన్న వాళ్ల అయితే ఏదో రకంగా వాషింగ్ మిషన్లు అట్లానే కొనుక్కుని పోతారు లేని వాళ్ళు ఏం చేస్తారు
ఉన్న వాళ్ళకైతే అదే పేదవాళ్ళకైతే ఆలోచిస్తారు ఒకటికి రెండు సార్ త ఆలోచిస్తది ఏంది తీసుకోవాలన్నా
అవునండి ఇప్పుడు రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాము ఎలా ఖర్చు పెట్టాము అనేది ఆలోచిస్తూ ఉంటారు
అ
ప్రతిదా మనికి డబ్బులు ఖర్చు పెట్టలేం కదండి
అవునవును అదే పేదవాళ్ళు అయితే చూసి ఖర్చు కొంటారు కానీ
ఇప్పుడు వచ్చిన జనరేషన్స్ కి పిల్లలకి డబ్బు విలువ తెలీదండి తెలిసినా దాన్ని ఎలా వేగంచ ఎాలలా వలగతేేడి ఎలా ఉపయోగస్తే ఎలా మందనే విషయం అగి తెరిదు ఏం చెప్తే ఏం చేస్తారునే విషయం వాళ్ళకి తెలియడం లేదు కూర్చోబెట్టి అన్ని వివిధ రకాలుగా చెప్పాలంటే కొంత అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడున్న మన జనరేషన్ కి వాళ్ళ జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయండి మన్నమైతే ఊగురితో నేర్చుకోవడం చెప్పడం అనేవి ఉంటుంది కానీ వాళ్ళకు మాత్రం అట్లా ఉండదు కదండి
ఆ అవును
ప్రతిది మన మనకంటూ ఒకటి అది ఇది ఉంటుంది కదా మనకంటూ చేస్తూ టారు వాగ పంటలు చేస్తూ ఉంటారు ప్రతి ద వాల అనుకూలంగా రావాలంటే మనకి సమయం కుదరుదు కాలం కలిస రా అదుకు
ఆ ఉన్నంత సమయంలోనే మనము మనము కుదురుకొని ప పని చేయాలి తప్ప మనకు అనుకూలంగా ఏది రదు కదండి
అవునండి మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇప్పుడు వాషింగ్ మిషీన్ పోయి చి అడుకోండి మా చిన్నడు కొత్త కొనమ అంటారు అలా అని చెప్పి మనం కొత్తదింటే ఇప్పుడికిప్పుడు ఆ ఎందుకమ్మా వాళందం తీసేయి కొత్త కొనుకు కొత్తది కొనుకులు వాడుకోవచ్చు కదా అన్నాడు అంతేగాని తాను బాగా చేపిస్తే తక్కువ అవుతుంది మళ్ళీ అది బాగా అవుతుందినే
ట్టి మనం ఆలోచిస్తాము
ఆ అవునండి
అలా ఉంటడి అలా ఉంది ఇప్పుడు కాలం
డబ్బు పెంచట్లేదని వాళ్ళనుకుంటాను
ఇ
మనమేం పోయిందండి వాళ్ళేమో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి
అదే అదే
డిఫరెంట్గా మన చేస్తే విధానాలు డిఫరెంట్ మనకు వాళ్ళకి తాగదాయి వాళ్ళకి మనకి తాగదయి ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ ఏం చేయనండి కొత్తగా కొనుగొంటారా లేదంటే పాపలో ఉమంటారా
ఇప్పుడు పాతది ఉన్నా కూడా మనం నేను చేయడానికి ఏం రాదు కదా ఇంకా మన మనం కొత్తది కొనాల్సిందే ఇంకా తప్పదు ఇంకా లేదు అంటే ఇంకా అది కూడా వద్దు అంటే ఇంకా మనా మనం మనకి నచ్చట్టు ఇంకా మనం ఉతుకోవాల్సిందే మన బటన్ మనం తీసుకోవాల్సిందే ఇంకా మనకి పని ఎక్కువయితది పని ఎక్కువా మనకే ఆ టైం కూడా ఎక్కువ అయిపోతది మనకి కొంచెం తొందరగా అన్ని ఇంకా అయిపోయేటట్టు మనమే చూసు
అవునండీ అవును